హలో
హలో హలో
చెప్పండి
ఏం చేస్తున్నరండి
నేనా అండి ఇప్పుడే న్యూస్ పేపర్ చదువుతున్నాను గోల్డ్ గోల్డ్ రేట్ ఇ మాత్రం విపరీతంగా పెరిగింది కదండి
అవునండి నేను అదే చూసాను ఇవాళ అసలు ఇంత ఇంత పెరుగుతుంది అసలు పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకోవాలి అసలు ఇంత బంగారం ఉంటే ఇంత బంగారం రేటు పెరుగుతుంది అసలు ఎట్లన్నా ఏమో అర్ధం కాట్లే ఇంతగా రేటు పెంచుతాను వాళ్ళు అసలు
అవునండి ఒకప్పుడు అయితే ఎంత చీప్ అంటే ఎంత మా అన్నయ్య వాళ్ళ పెళ్ల్లప్పుడయితే పది వేలలా ఉ పండేతులము ఇప్పుడు చూస్తేనేమో లక్ష అరవై వేలు అరవై కాదండి లక్ష అరవై నాలుగు వేలుమో ఉంది ఇప్పుడు ప్రజెంట్గా ఇక వెండి మాత్రం ఇంకా ఘోరాతి ఘోరంగా కేజీకి కిలో వెండికి దగ్గర దగ్గర మూడు లక్షల చిల్లరేమో ఉన్నది ఇప్పుడు వెండి వెండి కొందామన్నా కొనేటట్టు లేదు ఉన్న పరిస్థితిలో కనీసం బంగారం ఉందామల్ కొన్ని క పరిథితి అలా అయిపోయింది పాపం మింక మధ్య తతరతి వాళ్ళ పెళ్ళిలు ఎట్లా చేసుకుంటారు ఏందుోకని మాదన్న గౌరం గవనమెంట్ కొంచెంమన్ని ఆలోచించిస్తే బాగుండు కానీ వాళ్ళు కట్నం ఇవ్వడానికి హ్మ్ కష్టపడతారు కదండి
అవునండి బంగారం అంటూ ఎవరు ఇష్టపడకుని ఉంటారు దాన్ని
కనీసం ఒక మంగళ సూత్రం చేపించాలన్నా రెండు తులాలు అవుతుంది కదండి ఆ రెండు తులాాల అంటే ఈ దగ్గర దగ్గర ఇక్కడనే మూడు లక్షల చిల్లర అలా పెట్టుపోతులని బనీ బనీ అసలకి అసరల కి పెళ్ళే పాప ఇలాంటి వాళ్ళ పెళ్ళంటనే భయపడుతున్నారు
దగ్గర దగ్గర ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందండి ఒకవేళ చెయాలనుకుంటే బంగారంకే ఫైవ్ లలాక్స్ అవుతుంది ఇంకా పెళ్లికి ఏం చేస్తారు ఆ పెట్టుపోతలు ఎట్లనో ఆ పెళ్లి మండపం డెకరేషన్ కి డీజే కి వాటికి వీటికి ఎట్లా అన్ని మేనేజ్ చేస్తారు అసలు పేదవాళ్ళ ఎంత కష్టం అసలు పెళ్ళిలు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయేటట్టుంది అండి అసలు ఒక పెళ్ళి ఐదు ఇది వరకు చేయాలన్న పెళ్ళిలు ఇప్పుడు ఐదుగురు చేసేంత మనీ ఇది వరకు అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు అట్లా లేనే లేదు ఒకళ పెళ్లి చేయాలంటేనే నానా తిప్పలు పడతాండ్రండి అంత ఘోరంగా ఉంది రేట్లు
అవునండి అంత అంత్ అంత్ అంత త పెరుగుతుందని అనుకున్నామా అసలుకి పాపం అసలుకి పెళ్లి చేయాలన్నా కూడా ఇప్పుడు ఓ కనీసం బంగారానికి ఐదు లక్షలు అయితే ఆ పెళ్లిి పెట్టిపోతులు వాటికి వీటికని ఒక పది లక్ష లక్షలు అంటే ఇంచుమించు పన్నెండు లక్షలు పెట్టుకుంటే మామూలుగా పెళ్లి జరుగుతుంది అండి అదే ఓహో ఆహా అన్నట్టు కూడా కానే కాదు
పోనీ తీసుకుందాం బంగారం తీసుకుందాం అంటే అన్ని క్యారెట్ లో బంగారం కరెక్ ట్టి ఉంటుందండి చేసే వాళ్ళే సగం దొబ్బుతానర్లు ఇప్పుడు అసలు అంత బంగారం మనం ఇచ్చిన దాన్ని బంగారం మనం కడి కడిగి అంటేనే కూడా సగం వాళ్ళని తీసుకొని ఇస్తాను వాళ్ళు ఎవరైనా ఇస్తాను కరెక్ట్ ఇప్పుడు చోల పని కూడా ఘోరంగా ఉంది అసలు ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళు ప్యూర్ అంటారు అందులో కేడిఎం అంటారు ఆ చార్జెస్ అంటారు ఈ ఛార్జెస్ అంట టారు తర్వాత జిఎస్టిలు అంటారు. అసలుకి ఏం అసలు అర్దం దాని ఏదైనా బంగారం కొందామని అంటే ఈ జిఎస్టీ లు ఈ ట్యాక్స్ లు ఎక్కువ చూపిస్తారులేండి కేడిఎం అంటారు. మళ్ళ కేడిఎంల ఛార్జెస్ పెడతారు. మరి ఆ కేడిఎం ఎక్కడ పోతుదో తెల్వదు ఆ చార్జెస్ ఎక్కడికో పోతది మళ్ళీ అమ్మేటప్పుడు కూడా మళ్ళా ఏదో వేస్టేజ్ అని మళ్ళా తీస్తారు అప్పుడు తీస్తారు ఇప్పుడు తీస్తా రండి. ఇగ మనం కొనుక్కోవాలంటే ఇక ఆలోచించి చెప్పాలి చుతు ఉన్నాయి
అంటే ఇక ముందు ముందు రాబోయే కాలంలో చూడు బంగారం అంటే చూడాల్సి వస్తుంది కావచ్చండి అట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి
హ్మ్మ్ హ్మ్మ్ బంగారం కాదండి అసలకి అన్ని వన్ గ్రామ్ గోల్డ్ అవుతది వన్ గ్రామ్ మంగళ సూత్రము వన్ గ్రామ్ నెక్లెస్ సెట్లు వన్ గ్రామ్ కమ్మలు ఇక అందులోనే ఇగ మనం రకరకాలు ఇంకా ఎంచుకొని ఇంకా వేసుకోవాలి ఇక పండగలు పబ్బాలు వచ్చినా కూడా
ఉ అదే ఏమంటున్నా బంగారం అయితే చూడాల్సి వస్తుంది కావచ్చు ఇంగా అట్లున్నది పరిస్థితి అసలు
మీరు మీరేమన్నా కొని పెట్టుకున్నారా అండి అంత గోల్డ్ ఏమన్నా అసలు గోల్డ్ కొనే అంతలేదు అంటే ఈసారి అంటే ఇంకా ముందు ఫ్యూచర్ లో తలుచుకొని కొని పెట్టుకుందాం అని అంటట్టు కూడా ఉందా అండి అసలు
అసలు ఎక్కడండి అసలుకి ఏమన్నా ఆలోచించేటట్టున్నది ఆ పరిస్థి
తీసుకొని పెట్టుకుందాం అన్నా కూడా అట్లా లేదు కదా అంత గోల్డ్ కూడా తీసుకునే కాడ కూడా అంత కల్తి జరుగుతుంది ఇప్పుడు అసలు ఎవ్వరు కరెక్ట్గా ఇవ్వట్లేదు కనీసం కొందామన్నా కూడా పెళ్ళిలు ఎట్లా జరుగుతాయో అసలు ఫంక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయో అసలు ఏం అర్ధం అర్థం కావట్లేదు ఈ మోడి ఎందుకు ఇంతగానం పెంచుతాండు అసలు కనీసం అర్థం చేసుకోని అన్నా తక్కువ చేస్తే బాగుండు అసలు పెళ్ళిళ్ళ జరగాలంటేనే భయం అయ్ తుంది అంత అప్పులు చేసే పెళ్లి చేసేంత పరిస్థితి వస్తుందండి అసలు ఇప్పుడు ఎంత ఘోరంగా వస్తాంది అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు
అదే అండి అదే ఇప్ ప్పుడున్న పరిస్థితిలో బంగారం కొన్లేము. చివరికి బంబ వెండి ఏమన్నా కొందామన్నా అది గూడా
ఆ వెండి కూడా పెరుగుతుంది అసల్ అంతగనం వెండి పెరుగు తుంది. మీ మొన్న చూసాను అసలూ సెవెన్ హండ్రెడ్ ఉండేది నా నాకు తెలిసినప్పుడయితే సెవెన్ హండ్రెడ్ ఉండే. ఇప్పుడైతే మొత్తం తెగిపోతే ఆకాశం అంటుకుంటునట్టున్నద్ దాన్ని కూడా బంగారం ఉన్ను వెండి ఒక్ టట్టు ఉన్నదిగా
కనీసం ఒక బంగారం పెరిగీ వెండి తగ్గినా బా గుండు. వెెండి తగ్గి బంగారం పెరిగినా బాగుండు. అది ఏమైతాందంటే రెండూ ఒకటేసారి పెరుగే వరిక్ కీ. కోనాలనుకున్న ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇగ ఏమ్ కొంటాం అండీ ఒకవేళ పోని వెండి తీసుకొని ఏమన్నా చేపిచ్చుకుందామా అని అంటే ఐదు తులాల వెండి ఇచ్చినామనుకో చివరికి మనకు రెండున్నర తులాలు ఇస్తారు. ఆ రెండున్నర తులాలు ఏమంటరు వేస్టేజ్ అంటరు అసలు మొత్తం కల్తీ అయిపోతుందండి. ఎక్కడ జూడు కల్తీ. ఫుడ్డూ కల్తీ వ్యవహారం కల్ తీ అన్నీ అసలు ఏం జరుగుతుందో అస్ అసలు ఏమర్థం గావట్
అందుకే కలియుగం అన్నారండి దీన్నీ. అందుకే కలియుగం అని అంటున్నారు దీన్ని ఇప్పుడు అసలు. తినే తిండి కూడా అంతా కల్తి జరిగిపోతుంది అసలు ఏం తినాలో కూడా తేలియట్లేదు డెయిలీ. బియ్యంలా మొత్తం ప్లాస్టిక్ ఏ అవుపడుతున్నయి అండి. అట్లా ఉంది ఇప్పుడు రేషన్ షాప్ వాళ్ళు ఇచ్చేటివి కూడా ఘోర ఘోరంగా ఉన్నాయండి నూకలు, ప్లాస్టిక్కియీ. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఇంక ఇప్పుడు ఎవల్కి వోటేస్తరో తెల్వదు గానీ ఇప్పుడు ఇంకా ఘోరంగా అయిపోతుందండి ఇవి. ఈ బియ్యం ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. తిండి తిందామన్నా గూడా ఇంత దారుణంగా కల్తీగా మారిపోతున్నాయి అన్ని. బయట అయితే ఇంకా బయట ఫుడ్ అయితే ఇంకా దారుణంగా అయిపోతుంది. అసలు ఇంట్ల తిందామన్నా ఇట్లా బయట తిందామంటే అట్లా అయిపోతాంది.
అసలు ఏం చేద్దాంమండీ అసలు ఆలోచించే పరిస్థితి వచ్చింది మనకిప్పుడూ. ఏం జేయాలో గూడా అర్థం గానీ పరిస్థితి లో ఉన్నాం మనం ఇప్పుడు.
సన్న బియ్యం అన్న సన్న బియ్యం అంటాన్లు గాని, సన్నా బియ్యం లెక్కా లేవు అసల్ కొంచెం గూడా. అన్నీ నూకల్ ఉంటానై అంతా ప్లాస్టిక్ యీ అవు పడుతున్నాయి అసలు అట్లే అవి ఎవ్వల్ తింటారు అన్ని ఎందుకు ఇస్తున్నార్ అసల్ అర్ధం కావట్లేదు. అవి గూడా రేషన్ షాప్ అంటూ వేస్ట్ గా తీసుకొచ్ కొంటున్నాం అసలు మనం అవి గూడా.
ఇగ తప్పదు కదండీ ఒక్కొక్కసారి మనకూ. మనము ఆ బియ్యం తీసుకొచ్చుకొనీ కనీసం అసలు అలా అంటాం గానీ అందులోనే అసలు కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాయటండీ. ఇప్పుడు మనం మనం మామూలుగా మనం తినే బియ్యానికే ఎక్కువ లెవెల్స్ ఉంటాయట ష్ షుగర్ లెవెల్సు. అట్లాంటి బియ్యం తింటేనే తక్కువ లెవెల్స్ ఉంటాయని ఏం చేస్తున్నారంటె అందరు తీసుకొచ్చి దోశలు గానీ, ఆ పిండి పట్టీయడం గానీ, ఇంట్లో ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి అలా యూజ్ చేస్తున్నారు.
అవునండి అసల్
అసలికీ ఏం ఆలోచ్ చించాలో అసలు అర్థం గాని పరిస్థితి అటు చూస్తేనేమో అన్నీ రేట్లు పెరిగిపోతున్నయి. అసలు బంగారం పెరుగుతుందీ, వెండి పెరుగుతుందీ. చివరికి భూమి వాల్యూస్ కూడా పెరిగిపోతున్నాయి అసలుకు. గవర్నమెంట్ గూడా ఆలోచించి కొంచెం కిందస్తుగా వ్యవహరించ్ ఎంత బాగుండో గదండి అస్ చాల కనిపిస్తుంది అసలు. కొ కొంచెం గవర్నమెంట్ కొంచెం శ దబాయిస్తే చాలా బాగుంటది కదండి.
అవునండి బంగారం అటు అవి పెంచుతాంన్లు. ఇటూ ప్లేసులు కొందాం అంటే అసలు కొనే అంతా పరిస్థితే లేకుండా అయిపోతాంది. అంత ఘోరంగా అయిపోతాంది అసల్. ప్చ్ ఫ్యూచర్ లో పిల్లల్ మనం అడిగేటట్టు ఉండకుండా కొందాం పెట్టికొందాం అనుకున్నా గూడా అంత్ అంత దారుణంగా అయిపోతుంది అసల్. గజానికి గింతా అంత అంత రేట్ల అంటే, అసలు ఏం చేస్తారు అసల్ ఏం పని చేసీ ఎట్ల సాదాల్నో ఎట్లాని భయం వేస్తుందండి అది ఇప్పుడే పెళ్ళిగాక ముందుకే భయం వేస్తుంది అందరికి. ఇంత దారుణంగా చేస్తున్నారు అసల్ వీళ్ళు.
అంటే నాకు తెలిసి మా, నాకు తెలిసీ ఇంకా మన పిల్లలా పెళ్ళిళ వరికి ఏ ఎనిమిది లక్ష్ క్షలో ఏ పది లక్షలో అవుతది అనుకుంట బంగారం.
ఇగా అప్పుడు ఏం లేదండి. అమ్మాయిని చేతిలో పెట్టి పంపియ్యాలండి. మనమ్ ఇట్ల జేస్తే ఇగ కానిపనీ. బా అర్థం చేసుకొని గవర్నమెంట్ అయినా తగ్గియాలే. లేదంటే ఇగ ఇంతే మన పరిస్థితి గూడా. ఎవర్ ఏం మార్చినా గవర్నమెంటే మార్చాలి ఫస్ట్ అయితే. అన్ని హక్కులు గవర్నమెంట్ కే ఉన్నాయి కదండి అది చేయాల్సింది వాళ్ళే కదా ప్లేస్ గీగా ప్లేసెస్ కూడా ఇంత రేటు జి ఎస్ టి అని దానికని దీనికని ఎన్నని కట్టుకుంటా వస్తాం అండి పోనీ రెంటుకుందాం అన్నా ఎన్ ఎంత ఎన్నెన్ని వేలు కట్టాలి ఇప్పుడు ఒక టూ రూమ్స్ త్రీ రూమ్స్ ఉన్నా కూడా త్రీ ఆ ఎయిట్ ఎయిత్ ఎయిట్ థౌసండ్ నైన్ తౌసండ్ దాకా కట్టాల్సి వస్తాంది వన్ మంత్లీ మంత్లీ ఏం చేసి కడతాం అని ఇంకింత రేట్లు కట్టాలంటే కొనీ కొందామంటే అంత రేట్లు ఉన్నాయి ఏది కొనాల ఏది అర్ధం కావట్లేదు అంత దారుణంగా అయిపోంది ఇప్పుడైతే అసలు
అదే కాదండి ఆలోచించే పరిస్థితి వస్తుంది ఇంకా చూస్తేనేమో అన్ని పెరిగిపోతున్నాయి అటు రెంట్లు పెరిగిపోతున్నాయి బంగారం పెరిగిపోతుంది భూమి పెరిగిపోతుంది ఇంకా నాకు తెలిసి ఇంకా రోజు రోజుకి ఇంకా ఏం జరుగుతుదో అసలు ఇంకేం అపోతుదో అసలు ఏం అర్ధం కావట్లేదు అల చివరికి చదువులు కూడా పెరిగిపోతున్నాయి పిల్లల చదువులు కూడా పెరిగి పోతున్నాయి బుక్కులు పెరిగిపోతున్నాయి అసలు ఏంటో ఏమో అసలు ఏం జరుగుతుందో అసలు ఏం అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాం కదండి
అందుకే అండి కలికాలం అంటారు ఎందుకు అనుకున్నా నాకు అసలు తెలియదు కాని ఇప్పుడు అర్ధం అవుతుంది అసలు ఏం జరుగుతుందో అసలు
అదే అండి అదే ఇంకా పిల్లల చదువులు గానీ అన్నీ ఇగ ఏమైతుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది రోజు రోజుకి పెద్ పెరిగైపోతుంది. ఏమన సంపాదన కూడా పెంచు కోవాలి సంపాదన పెరుగుతే ఇవన్నీ ఆటోమేటిక్ గా మనం సెట్ చేసుకోవచ్చు
అంతే కదండి
అవునండి ఇంకా మరి ఏం జేస్తాము అంతకు మించింది మనం సంపాదన పెం చుకుంటూ పోవాలి అంతకు మించి ఇంకా వేరే సోర్స్ ఉందాండి పిల్లల భవిష్యత్తు కోసం మేం మ్మ్ సరే అం ఓకే అండి.